హలో
హలో ఎలా ఉన్నావ్
నేను బాగున్నా నువ్వు ఎలా ఉన్నవ్
నేను కూడా బాగున్నాను ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఇవాళ్ళ దేనీ గురించి మాట్లాడదామా అని ఆలోచిస్తున్నా
అదే నేను అనుకుంటున్న మూవీస్ అంటే మనకి ఎంత ఇష్టమో కదా
అవును నిజమే ఫ్రీ టైం దొరికినా మూవీ చూసేస్తాం
మరి సినిమా ఇండస్ట్రీ అంటే నీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి
యాక్టర్స్ యాక్ట్రసెస్ డైరెక్టర్స్ సాంగ్స్ థియేటర్స్ అన్ని గుర్తొస్తాయ్
నాకు సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ కూడా
హుం ఒక మూవీ నవ్విస్తుంది ఇంకోటి ఏడిపిస్తుంది
అవును నిజమే మరి కొన్ని మూవీస్ ఇన్స్పిరేషన్ కూడా ఉస్-ఇస్తాయి కదా
అవును ఎగ్జాక్ట్లీ ఇస్తాయ్ కదా
మరి టాలీవుడ్ మూవీస్ ఎక్కువ చూస్తావా లేదా బాలీవుడ్డా
మోస్ట్లీ టాలీవుడే అనుకో
నేను కూడా
తెలుగు మూవీస్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగుంటాయి
అవును నిజమే సాంగ్స్ కూడా సూపర్ ఉంటాయి
బాలీవుడ్ లో కూడా కొన్ని బ్యూటిఫుల్ మూవీస్ ఉంటాయి
అవును డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి కదా
అవును ఇప్పుడు సౌత్ మూవీస్ ఇండియా మొత్తం పాపులర్ అయిపోయాయి కదా
అవును అది చాలా ప్రౌడ్ ఫీలింగ్ కదా
మరి న్యూ న్యూ మూవీ రిలీజ్ అంటే ఎక్సట్మెంట్ ఉంటుందా నీకు
చాలా ఉంటది తెలుసా
ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి వెయిట్ చేస్తాం కదా
అవును టీజర్ సాంగ్స్ పోస్టర్స్ అన్ని ఫాలో అవుతాం
రిలీజ్ డే సోషల్ మీడియా మొత్తం మూవీ అప్డేట్సే అనుకో ఇంకా
అవును ఫ్రెండ్ రివ్యూస్ కోసం వెయిట్ చేస్తాం కదా
పాజిటివ్ టాక్ వస్తే థియేటర్ కి ప్లాన్ ఏసేస్తాం
హవును నిజమే థియేటర్ లో మూవీ చూడటం వేరే ఫీలింగ్ అసలు ఆ సౌండ్స్ కి
ఫోన్లో చూడడం కంటే డిఫరెంట్ గానే ఉంటుంది
అవును బిగ్ స్క్రీన్ లౌడ్ సౌండ్స్ చాలా బాగుంటది కదా
ఆడియన్స్ రియాక్షన్స్ కూడా ఫన్ అనిపిస్తుంది
అవును కామెడీ సీన్స్ వస్తే అందరు నవ్వుతారు
హీరో ఎంట్రీ వస్తే విజిల్స్ స్టార్ట్ అయిపోతాయి
అవును మాసిన్స్ లో థియేటర్ షేక్ అయిపోతుంది మొత్తం
అవును ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్తున్నావ్
మరి నీక్ నీ ఫేవరెట్ మూవీ జనరీ ఎవ ఏంటి
నాకైతే కామెడీ అంటే చాలా ఇష్టం
నాకు కామెడీ అండ్ ఫ్యామిలీ మూవీస్ అంటే ఇష్టం
హారర్ చూస్తావా
చూస్తా కానీ డే టైమ్స్ లో మాత్రమే
ఓ సేమ్ నేను గుడా అలానే చేస్తా డే టైమ్స్ లో మాత్రమే చూస్తా
అవును హారర్ మూవీస్ చూసే నైట్ లో భయం వేస్తుంది కదా అసలు నిద్ర కూడా అవ్వదు
అవును లైట్స్ ఆఫ్ చెయలేం అసల్
అవును మరి రొమాంటిక్ మూవీస్ నచ్చుతాయా నీకు
కొన్ని బాగుంటాయి
సాంగ్స్ అండ్ లొకేషన్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి కదా
హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ కదా వాటిల్లో
అవును ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి
సమ్ టైమ్స్ హ్యాపీ ఎండింగ్ కోసం వెయిట్ చేస్తాం
అవును కామెడి మూవీస్ స్ట్రెస్ తగ్గి తాది తెలుసా మనం ఎంత నవ్వుతామో అంత మన స్ట్రెస్ మొత్తం తగ్గుతది
అవును ఇంకా లాఫ్ చేసాక మైండ్ ఫ్రెష్ అవుతుంది ఇంకా స్మైల్ అనేది మన బాడీకి చనా పాజిటివ్నెస్ ఇస్తుంది కదా
అవును ఫ్రెండ్స్ తో కామెడీ మూవీస్ చూస్తే ఇంకా ఫన్
డైలాగ్స్ రిపీట్ చేస్తూ నవ్వుకుంటా ఉంటాం
అవుము అవును మీ మెటీరియల్ కూడా వస్తుంది
అవును కరెక్టే
మరి యాక్షన్ మూవీస్ గురించి ఏమనుకుంటున్నావు
హీరో ఎలివేషన్స్ బావుంటాయి యాక్షన్ మూవీస్ లో
థియేటర్లో యాక్షన్ సీన్స్ కి రెస్పాన్స్ సూపర్ కదా
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపార్టెంట్ కదా
అవును మ్యూజిక్ లేకపోతే ఇంప్యాక్ట్ తక్కువ
అవును నిజమే కదా
సాంగ్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయ్ కదా
అవును చాలా ఇంపార్టెంట్ రోల్ ఇస్తుంది
మూవీ రిలీజ్ కాక ముందే సాంగ్స్ హిట్ అయిపోతాయ్
రీల్స్ లో ట్రెండ్ అవుతా ఉంటాయి మూవీ రిలీజ్ అయ్యే వరకు
ఆ ట్రావెల్ లో సాంగ్స్ వింటాం
మూడ్ చేంజ్ చేయగలవు కదా సాంగ్స్
అవును డ్యాన్స్ సాంగ్స్ అంటే ఇష్టమా నీకు
చాలా ఇష్టం నాకు
కొరియోగ్రాఫర్స్ క్రియేటివిటీ సూపర్ కదా అసలు
అవును స్టెప్స్ నేర్చుకోవాలి అనిపిస్తుంది వాటిని చూస్తే
కానీ ప్రాక్టికల్ గా కష్టం కదా
హ అదేమో నిజమేలే
డైరెక్టర్ డైరెక్టర్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఒక మూవీ తీయాలంటే
అవును చాలా ఇంపార్టెంట్ కదా
స్టోరీని స్క్రీన్ మీద చూపించేది వాళ్ళే కదా
ఒక గుడు డైరెక్టర్ మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడు
అవును మెయిన్ గా ఒక మూవీ లో విజన్ ఇంపార్టెంట్
క్రియేటివిటీ కూడా ఇంపార్టెంటే
అవును అది కూడా నిజమే అనుకో రైటర్స్ గురించి అందరూ తక్కువగా మాట్లాడతారు కదా
కానీ స్టోరీ వాళ్లే స్టార్ట్ అవుతుంది
గుడ్ స్టోరీ ఉంటే మూవీ మెమొరబుల్ అవుతది
డైలాగ్స్ కూడా ఇంపార్టెంట్ అనుకో
కొన్ని డైలాగ్స్ ఇయర్స్ వరకు గుర్తుంటాయి
బ్యూటిఫుల్ విజువల్స్ చూస్తే వావ్ అనిపిస్తుంది కదా
అవును నిజమే అది సినిమాటోగ్రఫిక్ మ్యాజిక్ కదా
ఇంకా నేచర్ సీన్స్ అంటా సాంగ్స్ అంటా చాలా ఎస్థెటిక్ గా ఉంటాయి
డ్రోన్ షాట్స్ అంటే నాకు ఇష్టం
నాకు సన్సెట్ షార్ట్స్ అంటే మూవీస్ లో బాగా నచ్చుతాయి
ఆ ఇప్పుడు ఈ మధ్యలో ప్రమోషన్స్ ఇప్పుడు చాలా డిఫరెంట్ గా ఉంటా ఉంటున్నాయి కదా
అవును ఇంకా సోషల్ మీడియా వల్ల రీచ్ ఎక్కువ అయిపోతుంది
అవును ఇంటర్వ్యూస్ ఈవెంట్స్ రీల్స్
ఫ్యాన్స్ ఎగ్సైట్మెంట్ కూడా పెంచుతున్నాయి కదా ఇవంతా
అవును ఫ్యా మరి ఫ్యాన్స్ గురించి ఏమను అనుకుంటున్నావు
చాలా ప్యాషనేట్ ఉంటారు కొంతమంది అయితే
హీరో మూవీ రిలీజ్ అంటే సెలబ్రేషన్సే ఇంకా
బ్యానర్స్ అంటా పోస్టర్స్ అంటా వాటిని పాలతో కడగడం అంటా ఏమేమో చేసేస్తా ఉంటారు
ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం వెయిట్ చేస్తారు
హుమ్ అదే వాళ్ళ డెడికేషన్ అనొచ్చు కదా
ఆ ఇప్పుడు ఓటీటి వాల్ల చాలా కన్వీనియన్స్
అవును అది ఏమో నిజమే
ఇంట్లో కూర్చోని మూవీస్ చూడొచ్చు కదా
అవును ఇంక సిరీస్ కి అయితే ఓటీటీ చాలా హెల్ప్ఫుల్ కదా
కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ సప్రేట్ కదా సౌండ్స్ కి బేస్ కి సూపర్ అసల్
అవును అది కూడ హండ్రెడ్ పర్సెంట్ కరక్టేలే
మరి అవార్డ్ ఫంక్షన్స్ చూస్తావ నువ్వు
కొన్ని కొన్ని సార్లు చూస్తాను అవి కూడ
హా బెస్ట్ యక్ట్ యాక్ట్రాసెస్ మ్యూజిక్ క్యాటగిరీస్ ఇంట్రెస్టింగ్ అసలు అప్పుడప్పుడు జీ తెలుగులో చూపిస్తా ఉంటాయి
విన్నర్స్ పిక్స్ కూడా బాగుంటాయి కదా
అవును చిన్నప్పుడు కార్టూన్స్ నుండి మూవీ స్టార్ట్ అయ్యాయి కదా
అవును అది నిజమే
సండే మూవీస్ అంటే ఎగ్సైట్మెంటే సీరియల్స్ ఏవి రావు మొత్తం మూవీసే బావుంటది
ఉమ్ ఇంకా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేవాళ్ళం ఇంక సండే అంటే
అవును నిజమే అది బెస్ట్ మెమొరీ ఏదన్న చికెన్ చేసి వంట మొ త్తం అందరం కూచ్చోని టీవీ చూస్తూ తినేవాళ్ళం
అవును మరీ సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ వస్తే ఏమ్ అవ్వాలి అనుకుంటున్నావ్
నేన్ అయితే సింగర్ అవ్వాలి అనుకుంటున్నాను
ఓ నైస్
మరి నువ్వు
నాక్ అయితే రైటర్ అవ్వాలి అనిపిస్తుంది
ఓ వావ్ సూప్పర్ స్టోరీస్ క్రియేట్ చేస్తావ్ అన్మాట
నువ్వు సాంగ్స్ పాడ్ తావ గదా
పర్ఫెక్ట్ టీమ్
ఉమ్ ఇప్పుడు ఉమెన్ రోల్స్ కూడ స్ట్రాంగ్ గా ఉంటున్నాయి
అవును నిజమే
ఫీమేల్ లీడ్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయి ఇంకా కరెంట్ గా ఒక మూవీ కూడ వచ్చింది గదా సమంతాది మా ఇంటి బంగారం అని చెప్పి
అవును నిజమే కానీ ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉండాలి
ఉమ్ ఎందుకు మూవీస్ అంటే అందర్ అనుకుంటున్నావు
ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి కదా
అంతేలే ఇంకా హ్యాపీనెస్ అంట సాడ్నెస్ అంటా ఇన్స్పిరేషన్ అన్ని ఉంటాయి కదా
అవును కొన్ని మూవీస్ అయితే లైఫ్ లెసెన్స్ కూడా ఇస్తాయి
అదే సినిమా మ్యాజిక్ అనుకో
మరె అయితే ఒక సినిమా థిమ్ థీమ్ ట్రిప్ ప్లాన్ చేద్దామా
హా ఖచ్చితంగా చేద్దాం ఫన్ గ ఉంటుంది కదా
అవును నిజమే ఫేమస్ షూటింగ్ లొకేషన్స్ విసిట్ చేద్దాం
స్టూడియోస్ చూద్దాం
సినిమా మ్యూజియం ఉంటే అక్కడ కూడా
ఫొటోస్ చాలా తీసుకోవాలి
అవును రీల్స్ కూడా రీల్స్ పెట్టాలి ఇన్స్టాలో ఫేస్బుక్ లో తర్వాత యూట్యూబ్ లో
నిజంమరే మరి సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడితే రోజంతా మాట్లాడచ్చు కదా
నిజమే చాలా ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ కదా
మూవీస్ మన లైఫ్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు మెమోరీస్ కూడా క్రియేట్ చేస్తాయి
అవును ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో చూసిన మూవీస్ ఇప్పటికి గుర్తొస్తున్నాయి
అవును కరెక్ట్ గా చెప్తున్నావ్ ఇంకా తిన్నావా
లేదింకా నువ్వు తిన్నావా
లేదింకా వెళ్ళాలి సరే రేపు ఒక మూవీ చూసి డిస్కస్ చేద్దాం
సరేలే
ఉమ్ సరే అయితే వెళ్ళు జాగ్రత్త
సరే బాయ్
బాయ్